హ్మ్మ్. హలో. హాయ్ అండి. బాగున్నారా అండి?
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అండి ఓకే మీరు సిటీలో ఉంటారా? లేదంటే పల్లెటూరులో ఉంటారా అండి మీరు
సిటీ లోఅండి
అవునా సిటీలో ట్రాఫిక్ ఎలా ఉంటుందండి
ట్రాఫిక్ చాలా ఉంటుందండి. ట్రాఫిక్ గురించి మాట్లాడాలండి మనం ప్రత్యేకంగా ఎప్పుడు చూసినా ట్రాఫిక్ అండి మా జీవితంలో అర్థం ట్రాఫిక్ లోనే గడిపోస్తుందండి
ఓ ట్రాఫిక్ లో అంటే మొత్ మొత్తం పొల్యూషన్ అంతా ఎట్లుంటుంది
ట్రాఫిక్ కన్నా పొల్యూషన్ ఉండ ఉంటుంది కదండి ఆఫీస్ నైన్ కంటే సెవెన్కే ఇల్లు వదలాలండి మేము ఇక ఫైవ్ కి ఆఫీస్ క్లోజ్ నైన్ దాటి ఇంటికి రావాలి అలా ఉంటుందండి ట్రాఫిక్
అంటే పొల్యూషన్ని మీరు ఎలా ఫేస్ చేస్తా ఉంటారు
ఇంకేం చేస్తామండి మాస్క్ ఎలిమెంట్స్ ఇలా పెట్టుకొని వెళ్ళాలండి ఎలిమెంటట్ మాస్క్ వేసుకొని వెళ్ళాలండి ఇంక మేం ఏం చేసు అందండి
ఆ మరి మీకు పల్లెటూరు అంటే ఇష్టమా లేదంటే సిటీ ఇష్టమా అండి
ఉండాలంటే పల్లెటూరండి, సంపాదించాలంటే సిటీ అండి
ఓకె అంటే మీకే దంటే ఇష్టం
మాకు పల్లెటూరు అంటేనే ఇష్టం అండి
రీసన్ చెప్పగలరా
రీజన్స్ ఏవండి మంచి వాతావరణం ఉంటుంది. మన ఆనేవాళ్ళు ఉంటారు, ఇక్కడ ఎవరు ఉంటారండి ఎవరు ఉండరు మన అనేవాళ్ళు ఉండరు ఏమి ఉండరు కష్టం వచ్చినా మన అనేవాక్కు ఉంటారక్కడ
అవునవునులేండి
ఇక్కడ ఎవరు ఉండరండి కష్టం వచ్చినా, నష్టం వచ్చే మనమే ఫేస్ చేయాలి కదండి కదండి సిటీలో ఓన్లీ జాబ్ కోసం ఉండాలి అంతే అండి సిటీ లో దాని తప్ప ఏమి ఇవ్వలేదండి
మీరు జాబ్ కోసమే ఉన్నారా అండి సిటీలో
అవునండి
అయితే మీకు ఊరు ఉంది
అండి
అంటే మీరు ఊరికి వెళ్ళి వస్తుంటారా అండి అప్పుడప్పుడు
అవునండి వెళ్ళొస్తాంటాం ఫస్ట్ మంత్ కళ్ళ ఊరికి వెళ్ళొస్తాను అండి
ఊరికెళ్ళినప్పుడు ఆ వాతావరణాన్ని మొత్తం మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉంటారా
అవునండి ఊరికెళ్తే ఇంకా ఫ్యామిలీ టైమ్స్ అంతా స్పెండ్ చేయ కదండి
మీరు పండగకి వెళ్తా వెళ్తూ ఉంటారయితే
అవునండి ప్రతి వెళ్తాం మేము మ్మ్
మీరు అంటే తోటలో అట్లా సెలబ్రేట్ చేసుకుంటారా లేదంటే నార్మల్ గా ఊర్లో సెలబ్రేట్ చేసుకుంటారా అండి
ఏంటి
అంటే కొంతమంది తోటలకి తోటలోకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటారు పండగల్ని
అన్ని రకాల ఉంటుందండి. ఊరికు వెళ్తే అంతా ఒకటే అండి అక్కడ ఇక్కడం ఉంటామండి
మీరు అన్ని పండగల్కి నాన్ వెజ్ అట్లా చేస్తూ ఉంటారండి
అవునండి అన్ని పండుగలకి చేస్తామండి పండుగ రోజు రోజు చేస్తా అంటమాట అండి
మీరు నాన్ వెజ్ తింటారా అండి
తింటామండి నాన్ వెజ్ తింటాం
ఏ కర్రీ అంటే ఎక్కువ ఇష్టం అండి
అన్ని ఇష్టమే నాన్ వెజ్ అండి చికెన్, మటన్
అంటే ప్రత్యేకంగా కొంతమందికి ఇది అని ఇష్టం ఉంటుంది కదా
ఏముంది ఒకటేనండి అలాగంటే ఏమి ఉంటుంది చెప్పండి
మీరు వంట చేస్తుంటారాండి
ఆ చేస్తాంటాం అండి ఏమైన్నా కావాలన్నప్పుడు తినబుద్ది అయినప్పుడు చేసుకొని తింటాంటాము. నాన్ వెజ్ కర్రీస్ చేస్తాంటాము
అ
మ్మ్
మీరు ఎక్కువగా ఏ డిష్ వండుతారండి
చికెన్, రైస్ ఐటమ్స్ ఏమన్నా రైస్ బాతు అలాంటి వండుతాంటం అండి
అంటే మీరు బాగా వండే ఫేమస్ కర్రీ అట్లా ఏమైనా ఉందా
అన్ని బాగా వండుతానండి ఇది అనేది ఏమి ఉండదు కదండి అన్నిీ బాగా వండుతాను
మీరు చెఫ్ ట్రైనింగ్ కి ఏమైనా వెళ్లారా అండి
ఏమి లేదండి ఇంట్లోనే చేస్తామండి
అంటే మీ అమ్మగారు నేర్పించారా వంటలు మీకు లేదా మీ వ ఎవరైనా
ఎవరు లేరండి నా అలాగే వచ్చింది అలాగే చేస్తాను
అదే ఓన్గా అంటే ఎట్లా నార్మల్ గా కొంతమంది యూట్యూబ్ లో అలా చూస్తూ ఉంటారు కదా
అంతే యూట్యూబ్ లో చూసుకునేది మన ప్రాసెస్ మనం ప్రాసెస్ ఎలా అనే కొత్తైతే మన స్టైల్ మనం చేసుకోవచ్చు కదండి అలా చేసుకుంటానండి
ఏమోనండి నాకు వంటల్ గురించి అంత ఐడియా లేదు కానీ చు ట్రై చేస్తూ ఉంట గద్ నెన్ గుడ
అవునండి అం ఎ ఉ బట్ చేస్తారామండి హ్మ్
మరి ఇంకా మీరు సినిమాలు చూస్తూ ఉంటారండి సినిమాలు చూస్తుంటారా ఎక్కువగా
ఎక్కువగా ఏం లేదండి ఎప్పుడన్న ఫ్యామిలీ అక్కేషన్ అలా ఎల్తే ఎప్పుడు రెగ్యులర్గా ఏం చూడనండి
రెగ్యులర్గా అంటే మీకు సినిమాలు ఇష్టమా లేదంటే నార్మల్ గా షోస్ ఇష్టమా అండి
అలాగేం లేదండి మామూలుగా అన్ని చూస్తా ఉంటాము
అంటే మీరు థియేటర్ లో మాత్రమే చూస్తారా లేదంటే మొబైల్ లో అట్లా చూస్తూ ఉంటారామో
ఓటీటీ చూస్తుంటాము, థియేటర్స్ లో ఏవన్నా మంచి సినిమా ఉంటే వెళ్తాము. లేకపోతే ఓటీటీలో చూస్తామండి
అవును మీకు ప్రత్యేకంగా ఇష్టమైన సినిమా ఏదైనా ఉందా
ప్రత్యేకంగా ఇష్టమైన సినిమా అనేది అంత్ ఎం లేదండి
ఏ టైప్ ఆఫ్ మూవీస్ అంటే ఇష్టపడుతూ ఉంటారు
అన్ని ఫ్యామిలీ అ టైప్ మూవీస్ అంటే కొంచెం లైక్ కదండి ఉమ్
మీరు సీరియల్ కూడా చూస్తారా అండి
లేదండి చూడమండి
మ్ ఔ
మ్మ్
ఇప్పుడు మీరు ఉన్న సిట్ టీస్ లో వాతావరణం అంతా బానే ఉందా అండి
బ అ దెగ్బు ఎండ కదండి ఎండకాలం చానా వేడి
వర్షాలు పడట్లేదా
లేదండి
ఎందుకండీ వచ్చాయి కదా వర్ష చలు వొకావ్ ఫైవ్ డేస్ బ్యాక్ అట్లా వర్షాలు వచ్చాయినుకుంటాన్ని చోట్ల
అదే లైట్గా వచ్చాయండి
ఉమ్ము
మన లైఫ్ఎ వచ్చే అంతే అండి అంతేమ అంటే వర్షాలు అంటే అంత బాగా ఏం రాలదు కదండి ఓకే అదేమో కొంచెం అట్లా వచ్చ అట్ వచ్చింది అంతే అండి
అవు నన్ నండి
అవునం
మీరు ఊరిక వెళ్ళినప్పుడు వర్షాన్ని లేదంటే చెరువుల దగ్గర బావి దగ్గర అట్లా స్విమ్మింగ్ కి వెళ్తూ ఉంటారా మీరు
వెళ్తా అంటము
ఇప్పుడు కూడ వెళ్ తరా అండి మీరు లేదంటే చిన్నప్పుడే మిక్ స్ స్విమ్మింగ్ చిన్నప్పట్ నుంచే నచ్చలేదంటే, ఈ మధ్యకాలంలో ఎక్కడైనా నేర్చుకున్నారా?
చిన్నప్పుడు నుంటి వచ్చండి. స్విమ్మింగ్ మకి
ఎవరు నేర్పిస్తారండి మీకు?
మా నాన్నగారు నేర్పించారండి.
మీకు ఆ టైంలో భయం, అలా ఏమీ అనిపించలేదా?
ఏమి లేదండి మా నాన్న తోడుగా ఉన్నప్పుడు ఎందుకు భయం అనిపిస్తుందండి
అవున్టెంటి నన్నుంటే అన్నీ ధైర్యంగా అనిపిస్తూ ఉంటి
ఆ అవునం
స్విమ్మింగ్ నేర్ ఎవరికైనా నేర్పించాలంటే మీకు నేర్పించడానికి అవుతుందా అండి
నేను చాలా మందికి నేర్పించానుండి ఆల్రెడీ
ఓ
అవునం
ఎప్పుడైనా మీరు వేరే ఒకరు లైఫ్ ని సేవ్ చేశారా
అలాగంటు ఏం లేదండి మ్
ఇంట్లో బావులు ఉన్నాయండి ఇప్పుడు మీ ఊర్లో సైడ్ అట్లా బావిలు అయి ఇప్పుడు అన్ని చోట్ల కరువుయిపోతున్నాయి కదా. బావి లు, చెరువులు, అన్ని ఎండి పోయి.
నీళ్లు పెట్టదండి, అన్నీ కోసేసి. తానే అండి.
ఆగు. మీ ఊర్లో పురాత్ నూతన దేవస్థానాలు అట్లా ఏమైనా ఉన్నాయా?
పురాతన దేవస్థానాలు అంటే ఏం లేదండి. అదే దేవస్థానం ఉన్నాయండి.
ఉమ్ అంటే పూజలు లేని. గుడులు లవ్, బావిలు ఎండి పో పోయిన బావిలు
అలాంవెటివి ఎండిపోయిన బావులు ఉన్నాయి.
అంటే, చెత్తతో నిండిన నిం నీళ్ల బావిరు.
ఆ, అవునండి. అలా ఉండే బావిలేమో.
మ్మ్
హుమ్
ఇప్పుడు గవర్నమెంట్ ఏదోస్ కిమ్ తీసుకొచ్చిందంట కదండి. మీరు దాని గురించి ఏమైనా విన్నారా? బావుల గురించి అట్లా?
లేదండి విన్లేదండి. ఉమ్
యుద్ధం జరుగు. తుంది కదా ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్ అంటున్నారు. మీరు గ్యాస్ ప్రాబ్లమ్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా అండి.
గ్యాస్ ప్రాబ్లము అలా ఇంగా ఏం లేదండి. అలాంటి ఏ ప్రాబ్లమ్ ట్రెండింగు ప్చ్ గవర్నమెంట్ హామీ ఇస్తున్నారు కదండి. ఇంగా ఇన్ని రోజులకు ఉంది. ఎయిత్ ప్యానిక్ కావ్వొదండి ప్యానిక్ కావ్వొదండి అని అలాంటప్పుడు మనం బాగా వాళ్ళాకు సపోర్ట్ చేయ్యాలి కదండి.
అవునండి, బట్ అందరూ టెన్షన్ పడిపోతున్నారు కదా ఇప్పుడు. గ్యాస్ లేదంట, గ్యాస్ లేదంట. అది
ఇంకేం చేస్తారో, ఉందో లేదో అన్న తట్లా టెన్షన్ పడిపోతున్నారండి.
మీరైతే ఏం ఫేస్ చెయట్లేదండి ఇప్పుడు?
అలాంటిదేమీ లేదండి మాకి.
ఆ
మరి లాక్‌డౌన్ అంటున్నారు. లాక్‌డౌన్ వస్తే, మీరు ఫేస్ చేయగలరా అండి?
ఆల్రెడీ చూసిన లాక్‌డౌన్ కదండీ. అలాంటి వైరస్ తోనే పోరాడినం మంటే గ్యాస్ తో, పోరాడలేమా అండి?
ఓకే అండి.
ఓకే.